ఆ బాగున్నాండి. మీరు బాగున్నారా?
బాగున్నామండి. తిన్నరా?
లేదండి మీ మీదైందా లంచ్
ఆ డిన్నర్ అండి అయిపోయిందండి.
డిన్నర్ అయిపోయిందా?
అయిపోయిందండి. ఏం జేస్తున్నారండి?
ఏం లేదండి పూలు గడుతున్నాను మీరు
ఏం లేదండి ఖాళీ ఇప్పుడే డిన్నర్ అయింది. అట్లా వాకింగ్ జేస్తున్నామండి.
ఉమ్ హు ఏం లంచ్ చేసారండి ఇయాలా చి ఏం డిన్నర్ జేసారండి?
పుదీనా పచ్చడండి
అవునా! ఏంటండి అసలు రెసిపీ రెసిపీ జెప్తారా మాకు
ఏముందండి ఫస్ట్ పుదీనా దీసుకొచ్చుకోవాలే ఫ్రెషల్ తీస్ కొచ్చుకొని దాన్ని కొంచెం వాష్ చేసి ఆరబెట్టాలే
ఆ
తర్వాత మనకి మిర్చి ఉంటది తెలుసా అండి మీకు
ఉమ్ తెలుసండి
మందేమో ఎట్లా ఎండిమిర్చి తో జేస్తారు. కొంతమంది ఏమో గ్రీన్ చిల్లీ తో జేస్తారండి.
ఆ
ఆ మనకి ఎంత కారం గావాలో దాన్ని బట్టి మిర్చిన్ దీసుకొని దాన్ని వాష్ చేసేసుకోవాలి.
ఉమ్
చేసుకొని దాన్ని పక్కకు పెట్టేసుకొని మళ్ళీ కొంచెం వెల్లుల్లి దెలుసు కాదా అండి మీకు
ఉమ్ తెలుసండి
కొన్ని వెల్లుల్లివి ఇంకా ప్లస్ మళ్ళీ కొంచెం జీలకర్ర దీసుకొని కొంచెం ఆయిల్ దీసుకొని ఆయిల్ హీట్ జేసి ఇవన్నీ అదే ఆయిల్ లో జీలకర్ర ఉన్న వెల్లుల్లి యేయాలే
ఉమ్
కొంచెం అటు ఇటు బ్రౌనీష్ కలర్ వచ్చేదాకా వేంపి, మళ్ళీ మన గీ గ్రీన్ చిల్లీ దీసుకుంటాం గదా అది అ ది వేసుకొని అది కొంతసేపు గోళ నివ్వాలండి అంటే ఎట్లా అంటే కొంచెం మనకి అది ఇట్లా వెం ఎండిపోయిన టైపో అయ్యేటట్టు అంటే ఇట్లా అయిపోద్ది గదా మనకి అయింది ఇది అన్నట్టు ఆ తర్వాత దాన్ని పక్కకు బెట్టేసి మళ్ళీ పుదీనా దీసేసుకొని పుదీనా యేసుకొని, అది గూడా సేమ్ అదే ప్రాసెస్ లో గోళ నీయ్ అది మొత్తం
ఉమ్
అంత మక్కిన కొంచెం మక్కినట్టు అయినంక పక్కకు బెట్టేసుకోవాలి.
మ్మ్ హు
మ్ చల్లరినంకా ఆ తీసేసుకొని అందులో మనం ఏం చేయాలి మిక్సీ తీసుకొని మిక్సీ చేసేసుకొని ఇవన్నీ కలిపి మిక్స్ చేసేసుకొని మళ్ళీ పోప్ కేసుకుంటే అయిపోతండండి అంతే
మ్ చిన్నపుడు చిన్నగానే ఉండే అండి పాప
ఈ ఈజీ ప్రాసెస్ అండి ఎవ్వరైనా చేసుకోవచ్చు చిన్న పిల్లలైనా
అ నాకు తెలీయదు అసలు దీని గురించి
అందుకే నేర్చుకోండి మీరు గూడా
మ్మ్ హు ఇప్పుడు షాపింగ్ చేసారా అండి మరి ఉగాదికి
లేదండి చేయలేదు మీరు చేసారా
మ్ చేయ చేసామండి మొన్ననే మళ్ళీ చేయ్యాలి ఇంకో ఇంకా వేరే రెండు జ జతలు బట్టలు వేరే తీసుకోవాలనుకుంటున్నా మీరేం మీరు తీసుకుంటార అండి
లేదండి అట్ల అలవాటు ఏం లేదు జస్ట్ ఇంట్లో ఉన్నాయే కట్టేసుకుంటాం మేము
మ్మ్ హ్హ్ ఆఫర్ ఉందా అండి కుర్తీసు టూ సెట్స్ సిక్స్ హండ్రెడ్ మంచి ఆఫర్ ఉంది ఇప్పుడు తీసుకోవచ్చు మళ్ళా శారీస్ మీద కూడా ఆఫర్ ఉంది మ్
తీ చూద్దాం ఇంకా ఉంది కదా అంది టైం ఆ టైం వరకు తీసుకుంటాం
మ్మ్ మనం ట్రై చేసి చూసాను బాగుంది అసలనేసి అన్ని సెట్స్ బాగున్నాయి కాకపోతే క్వాలిటీ కూడా తక్కువ కదా క్వాలిటీ బాగుండదేమో అని చూసాను కానీ బాగానే ఉంది క్వాలిటీ కూడా
అవునా బాగుందా అయితే నేను కూడా ట్రై చేస్తాను అండి ఫెస్టివల్ కి
మ్మ్ హ్ ఇప్పుడు వేరే ఆ అండి వరంగల్ లో కూడా ఒక షాపింగ్ మాల్ పడ్డది అండి కొత్తగా పోచమైదాన్ సైడ్ అనుకుంటా కొత్తగా షాపింగ్ మాల్ పడ్డది బాగుంది అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయి
ఒకసారి నేను కూడా వెళ్ళి ట్రై చేస్తా అండి
మ్మ్ ఓపెనింగ్ కి కూడా హీరోయిన్ వచ్చిందండి అసలు
అవునా ఏ హీరోయిన్
సాయిధారమ్ తేజ్ తోటి ఒక సినిమా తీసిందండి అందులో హీరోయిన్ వచ్చింది అసలు ఆ హీరోయిన్ పేరు నాకు్ గుర్తులేదు గాని కొత్త హీరోయిన్ అంట
మీరు టెంపుల్ కెల్తారా అండి ఉగాది రోజు
ఆ ఏడండి ఇగ పనే జరి పోతది టెంపుల్ కేం వెళ్తాం ఇంకా ఆ భక్షలు చేసుడో పచ్చ డి చేసుడు అదే సరిపోద్దిగాదా ఇంగ టైం అంతా ఈవినింగ్ ఫ్రీ ఉండేదుంటే ఈవినింగ్ నిమ్మళంగా పోవచ్చు మంచిగా
అంటే కొంత కొంతమందికి కొత్త రోజు వు అని చెప్పి ఐ మీన్ కొత్త ఆ ఇయర్ స్టార్ట్ అయితు ఆ కొత్త ఇయర్ స్టార్ట్ అయితుంది అని చెప్పి మనకెళ్ళి గుడికెళ్ళి పంచాంగం గిట్లా చూయించుకుంటారు కదా అండి
మ్మ్ అవునండి ఇప్పుడు ఎట్లుంది రాశి మన రాశి బట్టి చూయించుకొని ఈ ఇయర్ మనకి ఎట్లుంటదో అని అడుగుతు రండి అట్లా కూడా
ఇట్లా వెళ్తారా అని అడుగుతున్నా
వెళ్తున్ వెళ్తాం గానీ ఈవినింగ్ అయితే కొంచం ఫ్రీ అయితాం కదా అండి పనంత అయి ఇంట్లా అంత పని అయి అయిపోయే వరకు
జండే ఆ రోజు గాదు
ఏ నాన్ వెజ్ ఉండదండి వెజ్జే ప్యూర్ వెజ్ అదీ అన్ని ఆ రోజు మన్ ఆడి పండుగ రోజు కూడా నీస్ తింటారా అండి
అంటే కొంతమంది తింటారు కదా అండి వెజ్
కె పెజ్జా అండి.
ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటరండి మీరు?
ఏముందండి, పొద్దున లేసినప్పుడు ఫ్యామిలీ అందరం స్నానాలు. తలకి స్నానాలు చేసి, మళ్ళీ, ఒక తలకి స్నానం చేసినప్పుడు కూడా, నూనె పెట్టుకొని చేస్తారండి ఫస్ట్ మన ఈ గోధుమ పిండి, ఇది ఉంటది చూసారా అండి!
అవును. అంటే, మా దగ్గర పండుగ రోజు ఒ ఇలా బోనాలు చేస్
మ్
మా విలేజ్. పెద్దమ్మ బోనాలు అని చేస్తారు. బాంటదండి ఒక్కసారి మీరు కూడా రాండి. చాల బాంటది.
అవునా!
మ్
మీరెట్ల చేస్తరండి అసలు?
మేమేముందండి మార్నింగ్ లేస్తాము. ఇంట్లో వర్క్ చేసేస్తాము పూజ అయిపోద్ది. అమ్మ, పూజ చేస్తది.
మ్మ్ మ్యారీడా అండి? మ్ హు ఓకె
అమ్మా భక్షాలు ఇంక్ కా చరుపతి చేస్తాదండి. అయ్యా వర్క్ స్ట కంప్లీట్ కాగానే మళ్ళీ మేము బోనాలు చేయ్యాలి కదా అండి!
మ్మ్ అవునన్
ఆ పని స్టార్ట్ చేస్తది. మా అమ్మ. అస్సల్ మాకు, అంటే గోదమ్ పిండి తోని చేస్తదండి. గోదప్ పిండి, శనగపప్పు ఇంకా మా మమ్మీ చెక్కరేస్ చేస్తదండి. మీ మమ్మీ ఎట్లా చేస్తది
మా మమ్ బెల్లం తోటి చేస్తదండి. బెల్లం తోటయితేనే బాగొస్తది కదా అస్సల్ చక్కెర తోటంటే ఎక్కువ షా శాతం విన్లే. ఇప్పుడే వింటున్నా. అదే ఎట్ల చేస్
ఏమో అండి. మా మమ్మీ అయితే చక్కర్తోనే చేస్తది. బాంటయ్. ఒకసారి మీర్ కూడ ట్రై చెయ్యన్
దాన్ ది రెమెడీ చెప్తారా? మీకు తెలుసా అది!
అంటే ఇగ అది ప్రాసెస్ అంతా అమ్మకే తెలిసుంటది. ఇగ అట్ల పక్కనుండి చూస్తా ఉంటాను.
మ్ హు అంటే, మీకు చూస్తారు కదా! మీరు చెప్తే మీకు తెలుస్తది కదా అని.
అంటే ఏముందండి, మనకి సేమ్ బెల్లం యేసేర్ ప్లేస్ లో ది చక్కెరతో రీప్లేస్. జ్ రీప్లేస్ చేస్తే అయిపోద్దండి.
అచ్ఛా
కా మీక్ మీరు కూడా ట్రై చేయండి ఒకసారి బాన్టది.
మ్హు మాకది బెల్లంది కూడ రాదండి.
అవునా హుమ్ మమ్మీ చేస్తారా అండి! మీరు చూస్తారా?
మ్ ఇంట్లో మమ్మీ చేస్తదండి. మనం లేసి, స్నానాలు చేసి, పూజ చేసే వరకి మనకు టైం అయిపోద్ది. మమ్మీ చేస్తదండి ఇంట్లో.
మ్ మేము వెళ్తామండి టెంపుల్ కి ఆ రోజు ఇంగ
మార్నింగా అండి ఈవెనింగా?
ఈవినింగ్ టైమ్ వెళ్ళిపోతాం. వెళ్తాం. ఎందుకంటే, ఇప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి కదా! వెళ్ళి తర్వా త్వాత మళ్ళీ టూ త్రీ డేస్ కి నార్మల్ మన టెంపుల్స్ కెళ్ళి, మళ్ళీ మన పంచాంగం ఇట్లా చూయించ్ కుంటామండి.
ఉ ఈసారి మీరేం రాసండి కుంభనా
అంటే నాకంత ఐడియా లేదండి మా మమ్మీ కే తెలిసి ఉంటది
ఆ మీది కుంభనే వస్తదండి
ఏమో తెలీదండి అంటే కొంచెం వేరే ఉంటాయి కదా
అవునండి
మనం చెప్పలేం ఇంకా అతనికి ఇట్లా నేమ్ చెప్పేస్తే తాను చూసి ఇది మీది ఇది మీది అని చెప్తారు
ఉహూ
హూ మీరు వెళ్తే వెళ్ళారా టెంపుల్ కి
ఈవినింగ్ ఒకవేళ ఫ్రీ ఉండేదుంటే ఈవినింగ్ వెళ్తామండి ఒకవేళ ఫ్రీ అయితే పనంతా ఊ అయిపోతే ఈవినింగ్ వెళ్తే మంచిగా ఫ్రీ ఉం టది కదా అని
ఆ అవును మీరు ఇప్పుడు మళ్ళీ ఉగాది తవత నా శ్రీరామం నవమి వస్తుంది కదా అండి
అవునండి ఇప్పుడిక అయి ఆ ఫెస్టివల్ కూడా ఉంది ఇప్పుడిక లైన్ గా వస్తూనే ఉంటాయి ఇగా
అదే అండి మీరు షాపింగ్ ఏం మరి షాపింగ్ చేస్తారా అం దానికి టెంపుల్ కెళ్తారా
ఆ శ్రీరామనవమికి టెంపుల్ వెళ్తాం అండి గోవిందరల్ గుట్ట అని మాకు ఉంటది టెంపుల్ కి వెళ్తాం మేమ్ చానా బా జరుగుతది జాతర అసలు
అవునా అండి ఒకసారి వస్తా అండి నేన్ కూడా
హూ బాంటది అసలేమ్ మనం అసలు ఎండల ఏంది మెట్లెక్కి కూడా ఎండలో పైకి అయితే మస్తు అనిపిస్తది అసలు మాది అదో వేరే ఎంజాయ్ అండి అసలు
హ్మ్
బాంటది కళ్యాణం కూడా పైన బా జరుప్తారు
అవునా అండి అయితే వస్తామండి ఈసారి మేం కూడా
హ్మ్
ఎందు అంటే మేము నార్మల్ విలేజ్ లో ఉన్న టెంపుల్స్ కి ఎళ్ళి వస్తాము అట్లా
హూమ్ అది ఎవరైనా కళ్యాణం అంటే వెళ్తారు కదండి శ్రీరామ్ నవమంటే
అంటే కొంతమంది వెళ్ళారు కదండి లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి వెళ్తుర్ టూ ఇయర్స్ నుంచి వెళ్తున్నానండి నేనైతే అంత ముందు కసలే ఎల్లాబోయేదాన్ని లాస్ట్ ఇయర్ టెంపుల్ కెళ్లి నా తలంబ్రాలు వలనే ఈ రోజు ఈ ఇయర్ మ్యారేజ్ అయిపోయిందండి
అవునా అంటే తలంబ్రాలు అంటే మీరు అక్కడ టైంలున్నారా మ్మ్
అవునండి తలంబ్రాలు ఏసే అదే అవి వేసే టైంకి ఉన్నాం అన్నమాట అంటే అక్కడ ఓకే అండి ఉంటాను బాయ్